హలో నమస్కారం అంండడి నమస్కారం అండి
ఎలా ఉన్నారండి
మేము ఇక్కడ కుశలంగా ఉన్నామండి మీరండి
ఏం బాగున్నావుండి ఫోన్ చేసారా అండి
చేసామండి ఇందాకే మీరండి
ఆ బా చేసామండి అవునండి ఈ మధ్య కరోనా కేసస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి కదాండి మళ్ళీ
దానికి సరిపడే వ్యా వ్యాక్సినేషను అంత రోగనిరోధక శక్తి అంత ప్రికాషన్స్ అన్నీ తెలుసు కదంీ ఇండియా వాళ్ళకి అందరికీ
ఆ అవునండి
ఒకసారి మీరు చెప్పండిండి ఏమ ఏమేమి జరుగుతున్నాయో
అంటే ఆల్రెడీ వేరే కంట్రీస్ లో సమ్ అంటే దాంట్లో వేవ్స్ ఉన్నాయి కదండి
అవునండి అవునండి
అలాంటివి కొత్తగా వస్తున్నాయని త్తం న్యూస్ వచ్చిందండి
అవునా వస్తున్నానులేండి ఇప్పుడు ప్రజెంట్ అయితే
ఆ
ప్రెజెంట్ అయితే ఆ
ఇప్పుడు ఏం లేదండి పాస్ట్ లో చాలా ఇబ్బంది పడ్డారండి ప్రజలు
అవునండి మేము చాలా ఇబ్బంది పడ్డామండి పాస్ట్లో మీరు కూడా ఇబ్బంది పడ్డారంండి
అయ్యో టోటల్ వల్డ్ వల్ల ఇబ్బంది పడిందండి దానివల్ల
అవునండి అంటే వర్స కూలీలు ఎక్కడో ఉండి పని చేసుకున్న వాళ్ళు పాపం వాళ్ళు కూడా చానా ఇబ్బంది పడ్డారండి కరోనా వల్ల
వాళ్ళకి అంటే పూట పని చేస్తే గాని వాళ్ళకి తినడానికి ఉండదు
అవును అలాంటి ఆటో వాళ్ళకి కూడా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్త స రండి వాళ్ళు కూడా
ఇ అలా చనా కొన్ని మంచి పనులు చేసిందండి గవర్నమెంట్ అప్పుడు
అవును చేశారంండి గవర్నమెంట్ వాళ్ళు కూడా మంచి పనలే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందుబాటు అందుబాటులోకి వచ్చిందండి గవర్నమెంట్ అలా చేశారంండి
మీరు ఏపిచ్చుకున్నారా అండి వ్యాక్సినేషన్
అవునండి మేము ఏపిచ్ఛుకున్నామండి ఏపిచ్చుకున్నారా అండి
నేను ఫస్ట్ వ్యాక్సిన్ అంటే దానిట్లో ను టూ ఏపిచ్చుకోవలనంటారు కదా అండీ నేను వన్ టైం మాత్రం ఏపి తెప్పించుకున్నాండి అంతే
ఎందుకేప్పిచ్ఛుకోలేదండి ఇంకోసారి
ఏమో అండి అంత ఐడియా అంటే అప్పుడు సంటైమ్స్ ఆ వ్యాక్సిన్ వేపిఛ్చుకున్నా కొంతమంది మళ్ళీ పెయిన్స్ ఏదేదో అంటాను ంట
అన్ని జ్వరాలు అలా వస్తాండా అండి
ఆ టైం లో ఇంకా ఎందుకులే అని వేపిఛ్చుకోలేండి
నాకు మాకు కూడా జ్వర జ్వరం వచ్చిందండి పెయిన్స్ బాడీ పెయిన్స్ అన్ని చాలా తీవ్రతగా ఉన్నాయండి మీరండి మీకు ఎలా ఉండే
నేను ఫస్ట్ డోస్ కయితే నాకేమ అలా లేదండి
మ మరి... మరి.. సెకండ్ డోస్ కూడా ఏపిచ్చుకోవచ్చు కదా
అంటే సెకండ్ డోస్ అప్పుడు చాలా మంది చెప్పారండి వద్దు ఇలా అని న్యూస్ కూడా వచ్చి అంటే న్యూస్ అంటే గవర్నమెంట్ గా మాములు బయట మాట్లాడుకుంటుంటారు కదా
అవునండి అవునండి అంటే ఆ వ్యాక్సినేషను ఎందుకు చెప్పండి ఏసేది
అదేందంటే దాంట్లో మనం ఇమ్యూనిటీ పెరిగి ఆ వైరస్ ని అడ్డుకోవడానికి మన బాడీలోనే సెల్స్ క్రియేట్ కావడానికి
ఆ అలా అండి రోగాన్ని రోధక శక్తిని పెంచుతుందండి
ఆ అదే అండి ఇమ్యూన్ సిస్టమ్ని
ఒకవేళ మనకు ఆ వైరస్ సోకినా కూడా మన లోపల ఉన్న ఆ రొద రోగనిరోధక శక్తి దాన్ని తట్టుకునేటట్లు వాళ్ళు వ్యాక్సినేషన్ డిజైన్ చేశారండి.
తె నే పాస్ట్ లో చాలా ఇబ్బంది పడ్డారండి మీరు అలా ఇబ్బంది పడిన సంఘటనలు ఏమన్న ఉన్నాయా అండి
చాన సంఘటనలు ఉన్నాయండి మా మా ఇంట్లో పూట ఒక పూట పనికినికి పోతే తప్ప ఇల్లు గడవదండి అలాంటప్పుడు ఉరువు పన్లు లెవ్ పన్లు కూడ లేకుండ అయినాయండి అలాంటి సమయంలో మనము సేవింగ్స్ చేసుకున్న డబ్బుల్ని ఉపయోగించ్ చుకున్నామండి బాగా
చాల బాధగ ఉండేదండి. మీరండి
కండి యాక్చువల్ మేము ఫార్మర్స్ కదా కదా సోమ్ పంట దగ్గరికి వెళ్ళడానికి కూడా అంటే లాక్ డౌన్ విధిచ్చారండి మా ఏరియాలో
అవునా
బయిటికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి కూడ పోలీసోళ్ళు పర్మిషన్ ఇచ్చేవారు కాదండి.
అవునండి
అ పంటని కాని సరిగ్గా చూసుకోలేకపోయాము అప్పుడు వాళ్ళు చెప్పేది కూడ మన కోసమే కద అయినా
మన మంచికే అండి వాళ్ళు చెప్పేది.
అవు
పోలీసు డాక్టరు వాళ్ళందరికీ జెజైలు కొట్టాలండి మనము
డాక్టర్స్ అయితే చాలా హెల్ప్ చేస్తారండి ఆ టైం లో
అవునండి చానా వాళ్ళ వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడానికి యితే తయారయ్యారండి వళ్ళ లైక్ బార్డర్ లో ఉన్న ఆరు ది ఆ మాదిరి
ఆ
మీ కళ్ళ ఎక్కువ కరోనా ఎస్ ఎస్ వచ్చాయి అండి
ఆ వచ్చాయండి ఎక్కువ
మా కల్లా కూడా ఎక్కువగానే వచ్చాయండి కరోనా కేసెస్
అంటే ఎవరు చనిపోలేదు కానీ
ప్రాణాలతో బయట్
ఆ అంటే చాలా ఇం హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేటువండి. అండి ఎక్కువ హీట్ ఉండడం అండ్ బాడి చాలా ఉండేటువంట అండి హమ్
మా ఇంట్లో వాళ్ళకు కూడా కరోనా సోకిందండి
చాలా ఇబ్బంది ఉంటుంది
చాలా చాలా సివియర్ పెయిన్స్ చాలా చూసారండి వాళ్ళు కూడా
అవును
కొంతమంది అయితే చచ్చిపోయారండి మరణించారు ప్రభుత్వం వాళ్ళ కూడా డబ్బులు ఇవ్వడం అలా చేసిందండి
కొన్ని దేశాలు అయితే చనిపోయిన వాళ్ళని చూడ్డానికి కూడా పర్మిషన్
ఆహా అర్హతే లేదండిరు రువ
ఆ కానీ ఇంకా చిన్న పుట్టి నా పిల్లలే చనిపోవడం అది చాలా బాధ
అనా గోరమండి అ అదే
ఆ
అంతక్రియలు కూడా మ మరుసంగ చేసేక లేకుండా అయిపోయిడి మహమ్మారి సోకి
ఫ్యూచర్ లో ఏమన్నా ఏమండి
లో కూడా ఏమన్నా ఇలా సోకాయ అండి ఎవరికన్నా
మా ఫ్యామిలీలో అయితే ఎవరికి రాలేదండి
ఫ్యూచర్స్లో ఏమన్నా ఇలా కరోనా వస్తే ఏమైనా ఇలా చేయడానికి ఏమైన్నా ఉంటా అంటందడి
అంటే కరోనానే చెప్పలేముండి ఏదైనా రావచ్చు
అవునండి
అనా మనం దాన్ని ఫేస్ చేసే రెడీగా ఉండాలండి ఎనీ సిచ్యువేషన్
అవునండి అవునండి
ఇప్పుడు మనం వాటి నుంచి తప్పించుకోవడానికంటే మనకు సోమ్ అమౌంట్ కాని మన త పెట్ కొని ఉండాలి అ టూ త్రీ మంత్స్ కి సరిపడ్డ ఫుడ్
రేషన్ అంతా ఇంట్లో ఉండాల అండి
మన తవ ఎప్పుడు ఉండాలండి అవి లబుల్ లో
రేషన్ రేట్ కూడా అప్పుడు ఎక్కువగా పెంచేశారండి పాల ప్యాకెట్ కొనే కానీ డబ్బులు లేకుండా చేసుకున్నా అంత అలా వచ్చి అలా అయిందండి
అ అ
ఇండియా జిడిపినే పడిపోయేది అట్లా వచ్చిందండి
ఎకానామికల్ గా చాలా ఎఫెక్ట్ పడిందండి ఈ ఇండియా కూడా
ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న దేశము
నన్ ఇండియా ఒకటే అనగ అదు వేరే కంట్రీస్ కూడా చాలా ఇబ్బంది పడు
ఆ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాయండి
అ అంటే అప్పుడు మీ స్కూల్ డేస్ ఎలా ఉండేటువండి కరోనా టై లో
అప్పుడు స్కూల్ డేస్ ఊ రజ స్కూలే ఉండదండి మాకు ఎడా
అంటే మీరు టెన్త్ ఇంటర్ అవ కరోనా పాస అండి
టెన్త్ ఇంటర్ కాదండి అబ్బడు నేను ఎయిత్ స్టాండర్డ్ కరోనా పాస్ అండి అప్పుడు మీరండి
ఏమంతే అండి ఇక అే మా బ్రదర్ అయితే కరోనా ఇంకా వచ్చే ముందర అంటే ఇంటర్ కరోనా పాస్ అండి
టెన్త్ నార్మల్ రాస్
ఆ అంటే టెన్త్ ఒకటి మా బ్రదర్ వరకు ఎక్కువ వచ్చాయండి ఆ తర్వాత ఇంక అప్పుడు కరోనా స్టార్ట్ అయిందండి
అవునా అండి
నేను సెవెంతత్్ లో ఉన్నప్పుడేమో అలా అండి దాదాపు టూ అండ్ హఫ్ ఫిర్ వేస్ట్ అయింద
మాకు కూడా అయిందండి వాల్యూ లేకుండా అయిపోయిందండి టెన్త్ ఇంటర్ పాస్ అయిన కబడు జస్ట్ సర్టిఫికెట్ లో కరోనా పాస్ అని రాసేస్తానండి
అవునా
వాళ్ళు ఎన్నెన్నో ర్యాంకులు సాధిస్తాం అనుకున్న అన్నీ
మేన్నెన్నో హోప్స్ పెట్టుకోనింటారు ఇలా ఉండాలి ఇలా మంచి మార్కులు రావాలండి అ
అవునండి
కానీ స్కూల్లో కూడా మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు సామ్టైమ్సు మాస్కు లు ఉండాలి
ఆ మెయిన్ అండి మాస్క్ శానిటైజరు మాస్కుల్లో కూడా అంతేండి మాస్క్ నో ఎంట్రీ అంటారండి
అవునండి అప్పుడు ఎక్కడ చూసినా అదే కొటేషన్ అండి ఈవెన్ హాస్పిటల్స్ స్కూల్ ఎల్లే పబ్లిక్ తిరిగే చోట ఏదైనా
మనం ఇప్పుటికి బయట బయట ఆహారాన్ని ఎక్కువ తినకూడదండి ఇప్పుడుకి
అవునండి ఫాస్ట్ ఫుడ్ కెంత దూరం ఉంటె అంత
అంత మంచిదండి అంటే ఎబ్బుడో ఒగసారి మనం తినొచ్చండి అది
ఆ
సరాసరి ఫుడ్డు మీందే మనం ఆధార పడకూడదండి ఇ ఇంట్లో అమ్మ నా అమ్మ చేసింటుంది కదండి దాన్నే తినాలండి బాగా శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కొని
సరెధన్యవాదాలు అంటే మీకు తెలిసింది సమాచారాన్ని పంపించినందుకు
కూడా ధన్యవాదం అండి
ఉంటానండి
ఆ సరే అండి